ఎండఉన్నావ్ రా
ఇంటికాడ ఉన్న నువ్వు
ని ఇంటికాడనే ఉన్నా తిన్నావా
తిన్న ఇప్పుడే తిన్న తిన్నావా నువ్వు
తిన్న ఎమ్ కర్రీ
ఈ టమాట బోమ్ డీల్ మీది చికెనా మటనా
మాది కోడుగూడ్డు
ఇకు కుడుడు రా ఆ పండగయే ఎం తేలే
పండగఎదిగ నిన్ననె చికెన్ తెచ్చుకున్న ఐపోయింది
ఐపోయిందా అప్పుడే
ఉమ్
నువ్ పొలం కాడ్ కి పోయిరాపెయినవ్ మోటర్ పెట్టి రాపెయినవ్ కరంట్ వచ్చినదట
హే పోలే ఇగ్ కరంట్ వచ్చింద్ గన్ పోలే అన్న బోయిండ్
ఆహా
ఉమ్ పోతా అన్నడు అన్న పెయిండు
మొన్న ట్రిప్ క్ పోనవట అరుణాచలం చెప్పకుండా
ఉమ్ ఇగ అది అందర్ ని అడిగిన ఎవర్ నీ అడిగిన రానన్నరు అందుకే నేన్ ఒక్కని పెయిన
ఉహ్ నువ్ యెడ దిరిగినవ్
ఏడ దిర్ గిన అంటే ఫస్ట్ కానుంచి చెప్త్ ఇను
ఉమ్
ఇష్ట రోజ్ లా అంద్ అందర్ నీ అడిగిన
ఉమ్
ఎవర్ రానన్నరు
ఆ మన ఉళ్ ఉఊళ్ళో అడినవా
ఆ ఆ
ఉళ్ళే ఊళ్ళే అడిగినవ
ఆ ఊర్లో ఇట్లా అంటే ఫ్రెండ్స్ ను ఇట్లా అడిగిన నార్మల్ గా
ఆ
అడుగితే ఎవర్ రానన్నరు
ఆ
రానన్నరని నేనే ఎట్ నో అట ధైర్యం చేసుకొని అంటే ఈడేనే పోతనం ఏదో వేరే కంట్రీ గాదు గదా అని
ఆ
ట్రేన్ టికెట్ బుక్ జెష్ కున్నా
ఉమ్
ట్రేన్ టికెట్ బుక్ చేస్ కొని ఈవ్ నింగ్ ఉ సికింద్రాబాద్
అ ఎక్కడ్ బుక్ జెస్ నవ్ సికింద్రబానీకా
కాట్ పాడు అంటే అరుణాచలం నుంచి ఒక ఫిఫ్టీ శిక్టీ కిలోమీటర్స్ ఎంతో ఉంటదది
ఆ
ఫిఫ్ టియో ఎయిటియో కిలోమీటర్స్ ఉంటది
ఉ
కాట్ పాడ్ కి అరుణాచలం బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ అప్పటికి ట్రేన్ లా చి ఆలేవుస్ సీట్లు లెవ్ మొత్తం బుక్ అయిపెనయి ఉమ్ స్లీపర్ బుక్ జెస్ కున్న కాట్ పాడుకి యిడ సాయంత్రం ఎక్కినా సాయంత్రమో మధ్యానమో ఎక్కిన
ఉమ్
ఎక్కిన అట్లనే ఇగ నల్లగొండ మిర్యాలగూడెమ్ ఆంధ్ర
ఉమ్
ఓరో అట్లా వేయింది ట్రెను
ఉమ్
పొద్దుగాల ఆ వన్ టూ త్రీ అయింది
ఉ
టూ త్రి వరకు నేను కాట్పల్ల దిగినా
ఉ
ట్రేన్ లమా అంకుల్ వాళ్ళు కల్ శిరు హలో ప్రతి మంత్ పోతారంట అరుణాచలం
ఔనా
ఉ అయితే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు అ తోటి ఆటో ఎక్కిన
ఉమ్
ఆటో ఎక్కి కార్పొట్ బస్ స్టాండ్ లో దిగిన ఆడ నుంచి అరుణాచలంకి బస్సులు ఉంటాయి
ఏ టైమయింది నువ్ పోయేసరికి
మార్నింగ్ టూ టూ ఎం అయింది.
పొద్దుగల
ఉ పొద్దు పొద్దుగాల టు అయింది ఈ ఆడ బస్ దిగి
ఉమ్
ఎక్కిన ఒక ఎయిటీ రూపీస్ ఏమో ఉంటది టికెట్
ఆ
మార్నింగ్ ఫైవ్ సిక్స్ కు ఫైవ్ వరకు అక్కడికి ఏరుకున్న అరుణాచలం
అరుణాచలం
చేరుకొని ఆడ చిన్న సత్రాలు ఉంటే ఆడ రూమ్ సత్రాల లాకర్ తీసుకున్న రెండు వందల్
ఆ
తీసుకొని ఫ్రెష్ అప్ అయ్ షార్ట్ వేసుకున్నా
ఉమ్
షార్ట్ వేసుకొని కొబ్బరికా ఇట్లన్నీ కొట్టి గిరిప్రధక్షణ స్టార్ట్ చేసినా
ఉమ్
గిరిప్రదక్షిణ చేస్తుంటే నాకు చాలా బాగా కళ్ళు నోస్తున్నాయి.
ఉమ్
నా దగ్గర ఫుడ్ పెడితే ఫుడ్ తిన్
ఉ
తిని నేను నడుద్దాం అంటే నాకు కాళ్ళను వస్తేనే వాళ్ళు ఆగు వాళ్ళు ఆగుతలేరు. అంకులు వాళ్ళు చలో
అ బోజ ఉన్నారులయ
ఉమ్
వాళ్ పోతాంటే వాళ్ళమ్మిట పోయిన తిన్నకుండా
కొంచెం దూరం పోయిన తిన్నా ఇక వాళ్ళు మీరు ఓండి నేను వస్తా అని చెప్పినా.
ఆ
వాళ్ళు పోయిరి ఇక నేను అట్లనే కోస్సేపు కూస్సున్నా కొద్దిసేపు నడిసి అడ ఎ మసాజ్ సెంటర్లు ఉంటే మసాజ్ చేపిచ్చుకున్నా అళ్ల కవే చిన్నమి అది మిషన్ లాగుంటది
ఆ ఎంత తీసుకున్నారు.
ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఫైవ్ మినిట్స్ ఎంతో ఉంటది.
యాభై రూపాలకు ఐదు నిమిషాల
ఆ ప ప ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటది అంత గుర్తులేదు.
ఉహు
అది ఇట్లా ఫ్రిడ్జెస్తా ఉంటది మన కాళ్ళని.
అదే అదే తెలుసు ఇట మాన కాలు పెట్టుకునే దని లెక్క ఉంటది.
ఇంకాలు పెట్టుకొని అలా ఫ్రెష్ చేస్తా ఉంటది అటు ఇటు తిప్. మళ్ళా అదీ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసిన ఇగ కొంచెం. మధ్యల కొబ్బరి నీళ్ళు తాగడం. మధ్యే ఫ్రూట్స్ తినడం. తినకుంటా మేమంతా అట్లా కంప్లీట్ చేసుకున్నాం.
ఉమ్
కాని మర్చిపోయి షార్ట్ మీదనే అంటే రాణిస్తారేమోఅని షార్ట్ మీదనే గుడిలోకి పోయినా.
ఆహ్ రానియద.
షార్ట్ మీద రానియనన్నారు.
అరుక్కు మళ కిందికి వచ్చినవా.
గుట్టేముండదు గుట్ట నార్మల్గా. మల్ల రూమ్ పోయినా. అక్కడికి పోయి తాళంతోటి తాళమెది తాళం తీసి.
ఒక పాయింట్ తీసుకున్న.
మళ్ళ ప్యాంటేసుకున్నా మళ్ళా లోపడికి పోయినా.
ఆహ్.
లోపడికి పోయ్యి దర్శనం చేసుకున్నా.
ఉమ్.
దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఒక అట్టిపనులు తిని.
ఉహు.
ఫోన్ లాకర్లేసి పడుకుందాంమని పడుకున్నా.
ఉమ్.
ఒక గంట రెండు గంటలయినా.
ఉమ్.
కొని ఫైవ్కి అట్లా లేసినా.
ఉమ్.
మళ్ళా ముఖం కడుకొని చూస్తే ట్రైన్ ఉందామని చూస్తే ట్రైన్ ఒక ట్రైన్ ఉంది. ఏది తిరుమ తిరుపతికి తిరుపతికి ఒక. ట్రైన్ ఉంటే సరే తిరుపతి పోదామని. పోయినా అడ ఏది రైల్వే స్టేషన్ పోయినా.
ఆహ్.
ఆడికిపోతే వాళ్ళు ట్రైన్ క్యాన్సల్ అయిందని చెప్పిండ్రు.
ఆహ్.
మల్లాడ నుంచి అరుణాచలం బస్ స్టాండ్ దగ్గరకి పోయినా. ఆడికిపోయి కాట్పాడ్ నుంచి తిరుపతి పోదామనుకున్నా. కట్పడి నుంచి బస్సులు ఉంటాయి తిరుపతి పోయ్యే బస్సులు.
తిరు అంటనీ ఇప్పుడు నువ్వు పోయే ట్రిపులా తిరుపతిలేదా ప్లానింగ్.
నేను పోయే ట్రిప్లో ఉంది తిరుపతి.
ఉమ్.
తిరుపతి ఇప్పుడు అరుణాచల్ ఒకవేళ తిరుపతి పోవాలి అనుకుంటే ఫస్ట్ అరుణాచలం పోవాలి. అరుణాచలం పోయినంకా తిరుపతికి పోవాలి సో. రిటర్న్ వచ్చి ఆడ కాట్పాడు ఎక్కడైతే నేను ఫస్ట్ దిగిన్నో.
ఉమ్.
మళ్లా ఆడనే బస్సు తిరుపతి బస్సు ఎక్కినా.
ఉహు.
ఉమ్. తిరుపతి బస్ ఎక్ మస్తు ఎంజాయ్ చేసినాం మళ్ళా తిరు. తిరుపతికి మార్నింగ్ ఫోర్ వరకు తిరుపతిల దిగినాం.
ఉమ్.
మార్నింగ్ ఫోర్ వరకు తిరుపతిలో దిగి ఆడ మెట్లేక్కలేదిగా అందరు మెట్లు ఎక్కిరుగాని నేను ఎక్కలేన వాడికి గిరిప్రదక్షణం చేసినా కదా
ఆహ్ బాసర పోయినవా మరి.
ఆహ్ కాలు నొస్తున్నాయి బస్సుకు పోయినా.
ఉమ్మ్ ఎంత తీసుకున్నాడు బస్సుకు.
హండ్రెడ్ ఎమో తీసుకున్నాడు చాలా ఏందంటే ఈ అరుణాచలం అంత రిస్క్ కాల కాని తిరుపతిలో చాలా రిస్క్ అయిందండి. ఏం అర్థం కాట్లే
ఉమ్ అదే ఒక్కొని వేసారు పస్సార ఉంటుంది కదా
మళ్ళీ తిరుపతి పోయ్యరికి ఏం అర్ధం కాట్లే. మొత్తం ఇట్ల ఇల్లున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి.
ఉమ్
డి వేసి తెలుసుకున్న అప్పటికి వీళ్ళు తెలుసు కదా కొంద గట్ల వాళ్ళు
ఓలు హా
వాళ్ళు కనిపించిరు వాళ్ళప్పు వాళ్ళతో కొంచెం మాట్లాడిన గుండు చేపించుకున్నా వాళ్ళతో గుండు చేపిచుకొని వాళ్ళదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం
ఉమ్
ఫ్రీ దర్శనం గుండె చేపించుకొని స్నాన మా మమ్మీ ఏమన్నదంటే కాంప్లెక్స్ లన్ని ఉంటే అలా మధ్యలో ఆపుతారు అన్నట్టు
హు
ఆ ఆపితే అలా స్నానం చేయొచ్చు అన్నది.
ఉ
ఆడిగిపోతే వాళ్ళేమన్నారు స్నానం చేయరాదు అన్నారు మళ్ళీ కిలోమీటర్ బ మళ్ళీ వెనకకి నడిచిన అప్పటికి కాళ్ళు బాగా నస్తున్నాయి మ మళ్ళా వెనక పోయి స్నానం చేసినా చార్జింగ్ లేదు ఫోన్ లో అడ ఫోన్ ఇచ్చేసినా ఉమ్ ఈరోజు నా టికెట్ ఇస్తే రేపు ఈ టైం కు దర్శనం అని చెప్పిరు.
ఉమ్
అందులో పోయిన కాంప్లెక్స్ లోపోయినా అన్న అటు ఇటు బరిన పడుకున్నా
హు
ఆ రెండు మూడు సిక్స్ అవర్స్ లో అట్ల దర్శనం అయిపోయింది.
ఆ
దర్శనం అయిపోయింది లడ్డు కాడికిపోయిన
హ ప్రసాదం
ఉమ్ లడ్డు ప్రసాదం కాడ ఏమయింది అంటే నేను ఒక సెవెన్ లడ్డులు తీసుకున్నా ఏడు
ఉమ్
ఏ లడ్డూలు తీసుకున్నాక వాడేమన్నాడు చేంజ్ లేదు. కవర్ కు ఒక పది రూపాయలు ఇఅన్నాడు ఇ సైడ్కి వచ్చి బాగుకెళ్ళి లడ్డూలు తీసు అదే కవర్ పైసా చేంజ్ తీసుకుంటే నాఎనక్కున్నోడు అడున్న లడ్డులు తీసుకొని పోయిండు అంటే వాడు అనుకున్నాడు కదా మళ్ళా నాకు వేరే లడ్డులు ఇస్తాడు అనుకున్నాడు
అరే
ఆ నేను వాడిని అడిగితే లేదు నే నీకి ఇచ్చినా కదా లడ్డులు ఏం చేసినవ్ అని వాడు అంటాను.
మరి
లొల్లి పెట్టుకుని అయ పోతాపోని లడ్డులను ఐదు లడ్లుంటయి ఐదు లడ్లు పట్టుకొని వచ్చిన
ఉహు ఉ
లడ్డులు పట్టుకొని వచ్చి చార్జింగ్ పెట్టుకున్న ఫోను తిరుపతిలో ఛార్జింగ్ పెట్టుకొని పోయి తినడానికి పోయినా తిన్నా మధ్యాహ్నం తిన్న మళ్ళీ నైట్ ఎవరు వస్తారు మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నది ఈ ప్లేస్ అని నట్ కూడా అంటే ఎయిట్ సెవెన్ వరకు ఆనే ఉన్నా
ఉ
విన్న
ఉ
మళ్ళా దీని కాంప్లెక్స్ లల్లో పడుకు అంటే కొత్త కొత్త అవి ఉంటాయి. పత్రాలు అలా పడుకుందాం అని పోయిన పోతే ఆడ ఆళ్ళు సాపున్ను చెద్దరమ్ముతురు ఉ అమ్ముతుంటే వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ కట్ ట్టినా టూ హండ్రెడ్ కు షాప్ ను సెద్ధరిచ్చిరు
ఆ
మళ్ళీ మార్నింగ్ పడుకొని లేచి స్నానం చేసిన
ఉ
మళ్ళా రిటర్న్ ఇచ్చి నేను పైసలు తీసుకొని ఒక పంచ తీసుకున్నా అంటే వేసుకోవడానికి బట్టలు లేవ్ మళ్ళా నాకు ఊ మళ్ళా తిరుపతి దిగిన అంటే దర్శనం అయిపోయింది
ఉ
కాట్పాడు అదే కాట్పాడు అంటును ఇది శ్రీకాళహస్తి బోధం అని
ఉ ఆ
పంచ తీసుకున్నా
ఉ
అదే తీసుకొని తిరుపతి దీగిన అదే బస్ దీగినా
ఉ
బస్ ల దిగి అటు బస్సేక్కిన
ఎక్కడికి శ్రీకాళశ్రీ
ఆ శ్రీకాళశ్రీ బస్ ఎక్కినా అ థర్టీ కిలోమీటర్స్ ఉంటది తిరుపతి నుంచి
ఉ
పోయినా శ్రీకాళస్తి పొయినా
ఉ
కాలాస్తీ ఒయి ఆడ మల్ల స్నానం చేసి పంచ గట్టుకొని పోయిన పొయ్యి లోపడి పోయి దర్శనం చేసుకున్నా ఏందంటే శ శని పూజ పెట్టించుకుంటారు చాలా మంది
అవును
ఆ శని పూజాని పెట్టిచ్చుకుంట్రు
ఊ ఊ
ఏమో
మొత్తానికయితే ఎంజాయ్ చేసిచ్చినవ్ మంచిగా ట్రిప్పు
ఆ చాలా మంచి
ఈసారి పోయినప్పుడు నాకు జెప్పరాదు నేన్ గూడ ఒత్త
ఆ నెక్స్ట్ కాశీకి ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా
మరి చెప్పు అప్పుడు ఒక వేళ నేను ఒక వేళ ఖాళీ ఉంటే నేన్ గుడా ఒత్త
ఆ సరె కాషికి ఎద్దాం అనుకుంటున్నా ఓసర
చరేనా
ఆ సరె
వత్తవా ఈ స్టేజ్ మీద
ఆ ఎందుకు
ఉట్టిగా అట్లా పోయిద్దాం
సరే దా
ఉ సరె మరి ఒత్తన్న ఆగు
ఆ
ఆ
ఉ